కారం
నమస్కారం అండి బావున్నారా
ఊ బాగున్నాం మీరు బాగున్నార
ఊ బాగున్నామండి దేవుని పుణ్యాన తిన్నారా మీరు
ఊ ఊ చేయట్లా మీరు ఏం చేస్తన్నారు
ఎం చేయలేదండి ఖాళీగానే ఉన్నాము ఇప్పుడే నేను బట్టలు సర్ది పెట్టుకున్నా
హుహు
నేను బాలికల స్వగృహంలో జేరానా
ఆహా అంత పెద్ద పదం ఇ నేను ఇప్పుడే మొదటిసారి వింటన్నా
బాలికల స్వగృహం అనేది తెలీదా మీకు
ఆ తెలుసు తెలుసు మీరు చెప్పినా నంక నే అదొఒకటి ఉంటుందని అని గూడా ఇప్పుడే తెలిసింది
అవునా ఉంటదండి బాలికలో స్వగ్రహం అంటే ఆడపిల్లలు అక్కడ నివసిస్తారన్నమాట
అవునులెండి ఊ
ఆ ఎందుకు మీరు ఏదోలా మాట్లాడుతున్నారు
ఎందుకంటే నేను పనుకుంటే మీరు లేపినారు కాబట్టి
ఓ నన్ను క్షమించండి
ఇ పర్లేదు లే అండి
నన్ను క్షమించండి ఈ పాపాన్ని నేను ఏదో విధంగా కడుక్కుంటాను ఏదో ఒక రోజు
ఆ మీరు ఆ చూద్దామండి కడుక్కోండి
తిన్నారా అండి
ఆ తిన్నామ్ మీర్ తిన్నార
ఆ తిన్నామండి అయింది దేవుని పుణ్యాన మూడు పూట్ల అన్నం దొరుకుతోంది
మరి అన్నం తిని బతుకోండి బయట ఏమి తినద్దండి
మాకు ఈరోజు బిర్యానీ పెట్టారండి మామూలుగా చిన్నప్పటి నుంచి నేను బాలికల స్వగృహంలోనే ఉండేదాని అన్నమాట కానీ నేను ఎప్పుడూ అక్కడ పెట్టిన చికెన్ తినను
ఉ
ఎందుకొ మొదటిసారిగా ఇక్కడ తినాలనిపించింది బిర్యానీ బెట్టారు మా కి చాలా బాగుంది ఇప్పుడు హోటళ్లలో ఎలా చేస్తారో ఆ విధంగానే చేశారు ఒక లెగ్ పీస్ వేేశారు అన్న ఇంకొక పీస్ వేయ్యండి అని అని అడిగాను ఇంకొక చికెన్ పీస్ వెసాడు
నాలను
అ
బాగామంచిది కదండిఐతే
ఊ అవునండి మాములుగా ఏంటంటే నేను నాలుగో అంతస్తులో వున్నిన్నానా మా బాలికల స్వగృహనికి ఒక వార్డెన్ ఉంటారు ఆవిడ నన్ను రెండో అంతస్తుకి మార్చింది
ఉహు
నేన్ మొత్తం పెట్టేేశాను కొంచెం ఉంది పెట్టాల్సింది
లిఫ్ట్ ఉందా అండి
అ ఉందండి ఏడుంతస్తులు ఉన్నయ్ ఉండకపోతే ఎలా
మరైతే ఇంకేం పర్లేదులేండి
రెండోఅంతస్తే గదా దిగుతాను ఆ లిఫ్ట్ కోసం వేచి చూడటం కన్నా తలకాయ్ నొప్పు ఇంకొకటి ఉండదు మా ముందు నేనుముందు బాలికల స్వగృహంలో ఉన్నానుకదా అదిచాలా మేల్ అనిపిస్తది
అవునా అహా
నీదానాముగా వెళ్ళుతాదిది
ఓ కష్టమైతే
ఉ ఉ కానీ ఇప్పుడు నాకు తలకాయ్ నొప్పి అంటే ఏమంటే ఇక్కడ నేను కిటికీ అ రోడ్డుకి ఉంది కిటికీ అబ్బా బరా బరా సౌండ్లు వస్తూనే ఉన్నాయ్ శబ్దాలు ఇంగా ఏంటండి
పర్లేలేండి ఇంకేదో ఒకటి
హు నేను ముందే కోప్దార మన్షినండి ఊరికనే కోపం వస్తుది
ఉ పక్కన ఇప్పుడు మీరుఉండే రూమ్ లో నలుగురున్నారా
హా ఇంకొక ముగ్గురు ఉన్నారు
వాళ్ జాగ్రత్త అండి హ
నాకు వాళ్తో సంబంధం లేదండి ఎవరితో నాకు పరిచలు పెంచుకోవాలని లేదు
మరి ఇంకేమండి తినండి పనుకోండి బాగా ప్రాంతంగా ఉండండి
ఉమ్ అదే చేస్తున్నా అదే చేస్తున్నా
ఉహు
హా భగవాతుడా నాకు ఎందుకులెండి తిని పడుకుంట్నప్ప వచ్చేస్తోంది ఇంగా ఎక్కువ
అయ్యౌ ఈరోజు అది నాకఅస్సలు పోట్టిగేందిది నేనేన అన్పిచ్చింది పెరిగిన్పోయింది తగ్గియల్లా ఇ పొట్టని
ఏం జెస్తారంటే నాదగ్గర ఒకఉపాయం ఉందండి
చెప్పండి
రోజు పొద్దన్నే ఆకుపచ్చని నిజవర్ణోత్సదవకమం ప్పుచ్చుకోండి
ఏం పుచ్చుకొల్ల
ఆకుపచ్చని నిసవర్ణోస్తు అదకము
అంటే అదేందండి
గ్రీన్ టీ అండి
ఒ వాహా ఓ సరేనండి పుచ్చుకుంటాము
అలా ఏం వద్దు గిని వేడి గోరువె చ్చని నీళ్ళల్లో నిమ్మకాయ తేనె తేనె అంటే పాకం బట్టి ఆ బాటిల్ లో ఏసి అమ్ముతారు చూడండి అలా కాకుండా స్వచ్ఛమైన తేనె కొంచెం తేనె ఏం చెప్పాను ఆ స్వచ్ఛమైన తేనె నిమ్మకాయ గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని బాగా ఒక గ్లాస్లోకి తీసుకోండి నీళ్ళు
ఊహు
గ్లాస్లకి తీసుకొని అందులోకి కొంచెం ఫస్టు ఆ ఇది వేసుకోండి తేనె వేసుకోండి తేనె వేసుకొని కలిపి మళ్ళ కొంచెం నిమ్మకాయ పిండి కలిపి స్పూన్ ఒక స్పూన్ తీసుకు తీసుకొని కలపండి అడివి మనిషి లాగా చేతితో గలపద్దు ఏలుబెట్టి
మేము అసలు అట్లా చెయ్యమండి అట్లా చేస్ ఛీ తు
ఆ అలా కలిపిన తర్వాత పరగడుపున అంటే తెలుసు కదా మనం మొహం కడుక్కున్న తర్వాత ఏమీ తినకుండా అది మాత్రమే తాగాలి
ఉమ్ నా సమస్య ఏంటంటే నేను లేసేదే లేట్ గా లేస్తానండి సో అప్పుడు నేను డైరెక్ట్ గా తినడానికే పోతాను పొద్దున్నే
ఎంతకి లేస్తారండి మీరు
ఎనిమిది ఎనిమిదిన్నర కి లేస్
మీ అమ్మగారు మహానుభావులుండి నా నాకు తెలిసి ఏంటండి
అందరూ అదే అంటారండి
నేను కూడా అదే అంటున్నా అండి
అందుకే ఇంగ పొద్దునే నేనే ఏమి చేసేకి ఉండదండి అందుకే
మా అమ్మ ఇప్పుడు నేను బిర్యానీ పెట్టుకొని కొని మా నాయనికి వీడియో కాల్ చేసి బిర్యానీ అని చూపిస్తే తినడం కాదు రూమ్ తీసుకొని అందులో చేసుకునేడుగా బిన్నె జాబ్ తెచ్చుకోవాలి అని నేను కాల నుంచి గొనిగారు అండీ అందుకే నేను వీడియో కాల్ ఊరకనే కాదు మీకు ఫోనే చేయంది నేను మళ్లి చేత్తలే తినేటప్పుడు అరసకూడదు అని అని
సరిపోయింది మీకు తగ్గట్టు గా అయ్యో
రూమ్ తీసుకోవాలంటే మనకి ఒక ఒక ఉజ్జోగం వచ్చిండాలి కదా
ఫస్ట్ ఒక ఉద్యోగం వస్తే అప్పుడు అందరు సెట్ అయితే బాగ ఉంటే ప్రశాంతంగా ఉండచ్చు
ఎవురన్నా ఎవురన్నా తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మ వాళ్ళు ఒద్దు ఒద్దు రూమ్లలో ఉండద్దండి ఆ అంటారు మాకు చూడండి
అబ్బా ఎంత చిలకలాగా నవ్వుతున్నారండి మీరు
మా ఆయమ్మ పీజీ లో కూడా యాడ అసలు సరిగ్గా ఉండదు ఇంగ రూమ్ లో యాడుంటారు అని అన్నీ అంటాంటే మీ అమ్మ జూతె రూంలో ఉండండి అంటాంటె అంతా రివర్స్
మా అమ్మ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకరి మీద ఆధార పడకూడదు అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు కాకపోతే మా అమ్మలో డ్రాబ్యాక్ ఏమంటే అంటే మనిషి ఆ ఈ డ్రెస్సింగ్ విషయాలలోనూ వీటిలల్లో కొంచెం
ఉ
అలాగ
అంతే ఎవరైనా అంతే ఇంక ఎం చెయ్యలేం
ఆ
అంతె కొంతమంది అట్లుంటారు కొంతమంది ఇట్లుంటారు
ఊ అవునులేండి
అంతె అండి
ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి తెలుస్తారు
ఆ అందది అందరూ ఒకటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అంతే
మీ మీ అంత తెలివి తేట్లు మీ అంత మెచ్యూరిటీ మాకు లేదులేండి
మంచిదండి
నేనైతే ఎందుకు చెప్తారులేండి నేను కొత్త సినిమాలు సిరీస్లు కొరియర్ డ్రామాలు ఇక నా వల్ల కాక అన్నీ అయిపోయి నరసింహ మురారీ ఆ నర్తనశాల
స
గుండమ్మ కథ వీటని చూస్తున్నా
కృష్ణార్జున యుద్ధం అవి చూడండి
ఏంటివి
కృష్ణార్జున యుద్ధం మాయాబజారు
ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారుర చుట్టేసుకొని వస్తాను అన్ని
ఒకే నాకేందుకు ఇంట్లో టైం సరిపోవట్లేదుండి ఏం పని చేయలే కానీ టైమ్ చూస్తే ఫాస్ట్ గా అయిపోతుంది ఓ
జీవితమే ఒక జిందగి
మాకేం చేసినారంటే మా ఊర్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది అది రథయాత్ర దగ్గరలో ఉంది ఆ స్వామివి డ్రస్సులు ఇచ్చి అవి రెడీ చేయమని స్టోన్లు పెట్టా అవి కుర్చులు పెట్ట ఇంకా అట్లా చేసుకుంటా గడిపేస్తాన్నాం
మీ పని బాగుందండి
రా అండి ఇంటికి వచ్చి మీరు పెడతురు వీపు వాచిపోతుంది అట్లే
ఆ
ఆ పెట్టెసారు
ఏం తిన్నారండి మీరు
నేనా తిన్నానండి మీకు వాంగీ బాత్ తెలుసా
ఆ తెలుసు తెలుసు
వాంగిబాతు వెజ్ లాలీపాప్స్ ఇక్కడ నా మా ఫేవరెట్ అన్నమాట ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింటే ఇంకా ఆ పాప అడుగుతాంటే పోయి తిన్నాం ఉమ్
సరే అండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు
ధన్యవాదాలు ఉమ్